హాయ్ బావున్నార గుడ్ మార్నింగ్ బావున్నరా హా బానే ఉన్నాం తిన్నరా టిఫినా లంచ్ హా ఏంటి
అ తినలేదు ఉ మేము రైసే తింటాం మార్నింగ్ కూడ
ఓకె ఓకె ఇంకా తిన్లేర ఓకే ఇం ఇంకేంది మరి
ఏం లేదు చెప్పాలి ఏం ఏం చేసిండు టిఫిన్ ఇవాల
గుడికి పోతాం ఆ ఈ రోజు ఇడ్లి ఇడ్లి చేసిన ఇడ్లి
ఆహ
హ ఆ ఇడ్లి చేసాం మీరు
మేము రైస్ టమాట కర్రీ చేసినాం ఉమ్ హలో హలో హలో హలో హలో హలో హలో వినిపిస్తలేదా హలో